హలో చెప్పు
ఏం చేస్తున్నావ్ అక్క
ఏం జయలా కాలిగా కూర్చొని ఉన్న
తీదాగవక్క
తాగిన నువ్ తాగినవ ఉమ్స్
తాగనక్క
ఉ ఏం జేస్తున్నావ్
ఏం చేయలక్క ఇందాకే వేర అక్కకి కాల్ చేసి ఎట్ల ఉందని కనుకొని మాట్లాడాను నువు గుర్తచ్చి మళ్ళీ నీకు చేసను
ఆ ఇంగేమ్ సంగతులు
ఎలక్క మీ షాప్ లో ఎట్ ఉందని కనుక్కుందామని చేసా
మా షాప్ లో నా మా షాప్ లో బాగుంది బా సేల్ అవుతాంది నాన్ స్టాప్ వర్క్
నాన్ స్టాప్ వర్క్ ఆ అబ్బో ఎంత కష్ట జీవి ఎట్టా
అసల ఇల్బడకి లేదు ఎంతకు మంది కష్టమర్లు వస్తా
అవునక అంత వరకు ఎట్ల కా ఓక్ ఎంత మంది ఉంటారు అక్క మీ ష్టా
బస్ స్టాప్ లోనా బస్ స్టాప్ ఐదు మంది ఉంట్రు
ఐదు మంది నిలబడ్ది నిల్చోడి కూడా గ్యాప్ లేనంత వరకు ఏముందికా మాకంత లేదే
సన్రూఫ్ దెల్సా?
అవునత్త ఏం సేలైతే అక్క ఎక్కువ
ఎక్కువా సర్లేకు
ఆ ఓ బేబీ ప్రాడెక్ట్సా మీరు అమ్మేది
మళ్ళా వచ్చేస్ ఫేస్ వాషెషూ
ఏమైందిక్కా నవ్వుతా ఉన్నావ్?
ఏంలే ఒక పంది నొవ్పిస్తా ఉంది ఇక్కడ
అవునక్క టీ తాగారక్కా ఉమ్ ఫ్రీగానే తెస్తారా మీ డబ్బుల్తో నేనా
ఒక్కోసారి మా డబ్బుల్ తో తెచ్చు కోవాలి మళ్లా ఎనక్రాద్
మళ్లీ
ఈలా మాకు
అవునా?
ఆ
ఏం చేస్తారు అక్క మీకు పొలాలు ఉన్నాయా?
మాకు పొలాలు ఉన్నాయ్ ఉమ్ పండిమ్ కౌలుకి ఇస్తాం
పౌలుకా అబ్బో ఏం కా మీర్ చేస్కోరా?
మేము అప్పుట్లో చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు చేస్తన్నారు
అవునా అంటే మీకు బోర్ ఉందా లేకుంటే వాటర్ ఇట్లా ఏస్తారు
బోరా బోర్ లేదు
అంటే వాటర్ ఎట్లా వస్తాయ్ మీకు
ఆ మేము పం మేము ఎప్పుడు చెయ్యలా పండించలా ఉంది భూమి ఏమో
కానీ వేరే వాళ్ళకి ఇస్తారు అట్లని చూసినావా లేదక్క మీ పంటని మీ తోటని అది మ్యాటర్ అందుకే నువ్వు వాటర్ ఎక్కడ ఉన్నాయ్ ఎట్లా వస్తాయ్ అంటే చెప్పలేక్
ఊమ్ అప్పుడు వరి పండించేవాళ్ళంట అప్పుడు వరి పండి చ్చేవాలంటా మా నాన్న వాళ్ నాన్న
ఓ వరి అంటే వాటర్ ఎక్కువ ఉంటాయ్ కదా కా మీ సైడు మీ సైడ్ అంతా ఎక్కువ వరినే లే ఏసేది మేము అటు సైడ్ చదివేప్పుడు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ
వరి మళ్ళా ఇది ఇప్పుడు వచ్చేసి ఇది టోబాకో దెల్సా అదే ఎక్కువ ఆ ఇప్పుడు మా ఊర్లో
అది బా డబ్బులు ఎక్
ఆ మా ఊర్లో అంతా అదే ఇప్పుడు అంతా వరి అం వరి పోగాకు అంతే
మా ఊర్లో ఏం చేస్తారంటె అట్లా కొండకి వెళ్తే అట్లాంటి చెట్లన్నీ చానా ఉంటాయా
ఆ
అక్కడ ఆకులు కోసుకొని వచ్చి టొబాకో
ఆహా
ఎండ బెట్టుకొని కట్టలు కట్టేసి అట్ల అమ్ముతారు
అవునా
ఉం అప్పుడు మేం పిలోల్లు అప్పుడు అట్లా చేస్తా ఉన్నారు
ఉం
కట్టలు కట్టినందుకు టూ రూపీస్ ఇస్తన్నారుక్క చిన్న పిల్లలంగ
ఎ
లేదా ఐస్ తీపిస్తారు ఫ్రీగా చిల అ అఐ అనేది పరిగెత్తా పోయ్యేది
మా మా ఊర్లో పనులు బాగుంటాయి ఉం
బాగుండింది
పనులు పోతంటే అంటే బాగుంటది కానీ చదువుకున్న వాళ్ళు పోతే ఒక తరా ఉంటది
ఆ అక్క మా సైడు బాగా పండిస్తాం అక్క పంటలు అరటి చెట్లు వంకాయ మిరప టమోటా
ఉం
అట్లా పండిస్తాము
ఆహ మీకుందా పోలమా
ఉం ఉంది అక్క మేము పోయినా సారి ఈసారి అరటి చెట్లు పెట్టిన్నాము ఆ పంట అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పప్పాయే నాటతాము
ఆహా బాగ పండిస్తున్నారు అయితే
ఇగ బాగ అంటే ఏమ్ లేదు అయ్యి అయితే మందులు కొట్టేది ఉండదు సంవత్సరం పంట కాబట్టి
ఆ
ఇంగ అది వేసుకుంటాం
వేరేటి పెట్టుకున్నా అంటే చిన్న పంటలు వాటికి మందులు ఎక్కువ కొట్టాల్సింది వస్తాది
అవును
అట్లా అందుకు డబ్బులు ఎక్కువ ఖర్చు అయితుంది అవి గాక ఎవరు పలకరు మందలు గొట్టేకి
ఆ
ఉం ఏమ్ అక్క ఇంగ ఎప్పుడు పోవాలా అక్క వీళ్ళు లీవ్ ఇయ్యరు అర్థం కాల ఎప్పుడు వాల్ పోవాలని ఉంది పోతే ఏమన్నా మనకు అవసరమైనటువంటి తెచ్చుకోవచ్చు ఇక్కడ చాలా రేట్లు
అవును
ఏది కొనాలన్నా ఇంత రేట్లు ఉన్నాయి
ఉం ఇంటి ఎన్ని గంటలకు పోతావ్
అక్క నా మాకు అయిపోయేది సిక్స్ కి వదులుతారు అక్క
ఆ ఇంటి కేళ్ళేసరికి
కే ఇంటి కేళ్ళాలకి సెవెన్ థర్టీ అయితుంది లేదా సెవెన్ ట్వంటీ
అవునా ఉమ్ నాక్కూడ అంతే అవుతది నాక్కూడం
అదే అప్పుడు రూట్ తెలీదంటన్నవ్ ఇప్పుడు సరిపోయిందక్కా
ఆ
ఆ అదే అట్టిన్
ఇప్పుడు అప్పుడు రెండు బస్సులు కదా ఇప్పుడు ఒకటే బస్సు వచ్చేటప్పుడు పోయేటప్పుడు
ఇప్పుడలవాటైందక్క
ఇంటికి పోయి ఏమేం చేస్తారు
ఏంలే ఇంకా పోతాము కూర్చుంటాము ఆంటీ వండి పెడితే తింటాము పడుకుంటాము
ఆ
తే ఏం లేదు
ఇంకేం మరి
ఏం లేదక్క వెళ్తా వాష్రూమ్ కెళ్తా ఉన్నా మా ఫ్రెండు వెళ్తా ఉంటే తోడు అ
మీ ఫ్రెండ్కి ఎప్పుడు వాష్రూమే ఆడే కూర్చోమని చెప్పు
ఆ పాపా అపుకునేస్తుందక్క వెళ్ళకుండా చాల్సేపు
ఆ ఆపుకోమనట్నే కిడ్నీలు పోతయ్
వెళ్తా ఉన్నామ్ రో మాకి ఇక్కడ పెట్ పెట్టియ్యలేదక్క ఫెసిలిటీస్ పెద్ద వాళ్ళి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పినారు గానీ పెట్టాలి కదా పబ్లిక్ టాయిలెట్స్ లోక్ వెళ్లాల్సింది వస్తాంది
ఓ అల్లా అన్ని సేత్తరు బిళ్ళోత్తే ఏం లేద్
ఆ అన్ని ఆటో చార్జీలు బొక్కే, ఇట్లా డబ్బులు బొక్కే, అన్నిటికి బోక్కే పెట్టినారే మళ్ళీ చాలిరీలు ఇచ్చేది మాత్రం తక్కువ
అవునా సిస్ వాళ్ళిచ్చేవి మన చార్జిలకు సరిపోవు
మెున్నంటే బలేటోల్లక్క ఈళ్ళు
నిజన మా వోళ్ళు కూడా అంతే
ఉమ్ ఇంకా రిపేర్ చేపిస్తాము త్రీ డేస్ అన్నారు మేము వచ్చి ఇప్పుడు టూ వీక్స్ అయింది
ఆ
ఏం చేసేదిలేద్ వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకు టెన్ టెన్ రూపీస్ ఇయ్యాలే
అవును
బలేటోళ్ళుకా
మా సైడ్ ఉండింది కాని వాష్రూము ఆ ఒక ఒక పార్లరాముందిలే ఓవరాక్షన్ మెుఖమ్
ఇంగ మీమింకొక స్టోరీ ఓపెన్ చేయలేదక్క
ఆ ఎప్పుడోపెన్ చేస్తరంట
అదే ఇంకా షిఫ్ట్ అదే అది ఏన్ని ఓపెనింగ్ చేస్ స్తామన్నారు
ఉమ్ నేన్ చేప్తనే ఉన్న రెండు వారాల నుంచి ఓపెనింగ్ అని
మాకు మా స్టార్ రేపు పోవుడు కష్టం అనుకో కాగజ్నగర్ మేం సేమ్ జెత్త అన్నాం మీకూ. ఓ భీమ్ లాగా
ఆ మాది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ
ఓపెనింగ్ చేస్తే కదా ఒకరు కొంచెం ఏదైనా బాగుండేది.
ఆ
ఈళ్ళు ఎట్నో ఏస్తరు ఇళ్లకేతెలియదు.
మా స్టోర్ నేయో మా స్టోర్ లో ఉన్నది, మెడిసిన్ అంతా వేరే స్టోర్ ఇస్ ట్రాన్స్ఫర్ చేసా.
ఆ అక్క అంతే అక్క వాళ్ళు అందుకే ఇల్లు అట్ల ఎట్లా చేసుకునేది ఈల్లకు అర్థం కావట్లా
తెదిదాళ్ళకి
ఉమ్
ఉమ్
మనకే ఐడియాలు వస్తున్నయి, వీళ్ళకి మాత్రం రాలేదు.
అ అమ్మాయి తినే కూచ్చమంటె కూర్చోను ఉమ్
ఏంటక్క ఇంకా?
నువ్వేం ఏం చెప్పాల?
బా మాట్లాడతాం గ స్వామి ఓపిగ్గా
మా ఆఫీస్ లో ఒకసార్ ఉండు సార్. ఒక సార్ ఉండు ఆ ఫస్ట్ రోజ ఏమో బా మాట్లాడి డీసెంట్ అనుకున్నా.
అ
ఆ లొకేషన్ బెట్టమని మెసేజ్ చేసినా, జయశం
వలేసార్కా స్వామి
ఆ
నా మొగుడు ఊర్దు, ఆవును కష్టమే. అదే అట్లాంటి ఓళ్ళు ఉంటారని చెప్తాఉన్నా.
మెసేజ్ చేసినానా సర్లే అదే మళ్ళా హాయ్ అన్
ఉండక్కమళ్ళీ చేస్తాను, ఉమ్ బయ్ అక్కా
సరే